హలో
హరె
బావున్నారా
బావున్నామండి
ఏం చేస్తున్నారు
ఏమ్ ప్రా ఏం జేయటలె కాలినే
కా కాఫీ తాగారా
కాఫీ తాగామండి మీర్ తాగార
ఆ తాగాను
ఉమ్
ఏ కాఫీ తాగారు
హ్మ్ కాఫీ గాదన్ టీ తాగాను
టీ తాగారా మీరేనా చేసింది మీరేనా చేసింది
నేన్ కాదండి మా ఫ్రెండ్ చేసింది
మీ ఫ్రెండ్ చేసిందా
హ్మ్
అవును
హ్మ్
బైటికెళ్ళారా
లేదండి ఇంట్లోనే ఉన్నామ్
వర్షం ఏమనా పడుతుందా మీ సైడు
నైట్ పడిందండి ఇప్పుడు ప్రజెంట్ అయితే పడ్లె పడలేదు హ్మ్
మాక్ వర్షం బడేలా ఉంది నాక్ కొద్దిగా పడ్డాయి చినుకులు అవునవును మీ ఊరికేమన్న వాటర్ వస్తాయా
మా ఊరికి వస్తాయండి
ఎలాంటి టైమ్ లో వస్తయ్ వాటర్ ఏరు
వర్షాలు బా వర్షం బడినపుడు వస్తాయ్ నీ
అవునవును చెప్పండి కాఫీ జెయడం వస్తదా మీకు
రాదండి మేం నేే మీర్ చెప్తే నేర్చుకుంటామండి
ఉమ్ ఫస్ట్ వాటర్ తీసుకోవాలా టీ తీస్ కప్ కొ టీ కాంచుకునే దాంట్ల కొన్ని టి పొడి యెసి బాగా మరగ నివ్వాల మరగనిచ్చాక అత్తయితే అయేస్తది ఎలకాయలు కొద్దిగ అల్లం రెండు యెసి బామ్ కాంచుతాది తర్వాత అయేస్తదమె చక్కరేసి టీ గ్లాస్ నిండా పాలేస్తది
హ్మ్
రెండు జనాలు ఉంటె ఎక్కువ్ మందుంటే రెండు ఎస్తది లేక్పోతే ఒక డికాషన్ లాగ పాలేసి కాంచుతాది
ఆ
ఒక పై మినిట్స్ వెయిట్ చేసి అవుని దించుతాది బాగుంటాయ్ టేస్ట్ కాఫీ
ఆ
హ్మ్ మీరన్నా మీరలా చేయరా ఉం చేయండి బావుంటుంది హ్మ్ మూవికేమన్నా ఎల్లారా ఈ మధ్యన
వెళ్ళలేదండి రేపు వెళ్దాం అనుకుంట్నాము కొత్తగా వచ్చింది గదా సమంతాది మా ఇంటి బంగారం.
అవునా
మీరెళ్ళారా అండి
ఉం వెళ్ళాను
ఎలా ఉంది మూవీ?
ఆ బాగుందంతా పైటింగు
ఉం అవున ఉం పెద్ది మూవీకి ఎళ్ళారా అండి
ఆ వెళ్ళ ఎళ్ళలేదు ఆ మూవీకి
హ్మ్
వెళ్ళలేద్ ఆ మూవీకి
అవునా అండి ఆ మూవీ గూడా బాగుందండి చూడండి ఫోన్లాయినా
ఆ చుస్త
ఉం మేమ్ వెళ్ళామండి ఏం చేస్తున్నారు ప్రజెంటు
ఏం చేయల ఖాళీనే
అవునా అండి తిన్నార
ఆం మద్ మధ్యాహ్నం తిన్నాను మా ఆడపడుచు బిర్యానీ చేసింది చికెన్ బిర్యానీ చేస్తుంది
అవున
అవునవును
ఉం ఇంకా
కెన్ బిర్యానీ జేస్తుంది తినాలి
ఉం
దాంట్లోకి చికెన్ జేసాను నేను
హ్మ్
బాగొచ్చింది కొద్దిగా మాడిపోయినట్ట్ అనిపిచ్చింది అడుగు
అవునా
నేన్ ట్రై చేయ్యాలా
ఇంట్లో వాళ్ళ్ని అడిగి చేయొచ్చు కదాండి
ఉం నేన్ చేయలేదు మా అడబిడ్డ చేస్ ంది నేన్ చేయ్లేదు మాడబిడ్డ చేసింది కొద్దిగా బాగునింది టెస్ట్
ఎక్కడకన్నా వెళ్ళలేదా అండి ట్రిప్స్ కి
ఉం తిరుమలకెళ్ళా
హ్మ్ ఇంకా
రాజంపేట్ నుంచి ట్రైన్ కి ఎళ్ళేసి తిరుపతికి నడుచుకుంటా బోయినాము
ఉం
నడుచుకుంట పోయే తిరుమలకి వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకున్నాం బాగా దేవున్నీ లడ్డు తీసుకొని మళ్ళీ పో మార్నింగ్ కల్ల ఇంటికోచ్చేస్తాం
ఉమ్
వన్డేలో వచ్చేసాం మీరు ఎక్కడికైనా ఏళ్ళారా
మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాం
ఎక్సిబిషన్క బాగుంటుందా
బాగుంటుందండి
అవున చెప్పండి ఎడ్యుకేషన్ లో అది ఎక్కారా జయింటి బిళ్ళు అవి ఉంటయి కదా బాగుంటయా
చాలా బాగుంటుంది
అవున ఎక్కడ జాయింట్ ఎగ్జిమిషన్
అది టాదు ఇక్కడ బాగుంటుందండి మా ఊరి దగ్గరే
మీ ఊరు దగ్గర
ఉమ్
పాప్కార్న్ మీ తిన్నారా మూవీకిళ్లాప్పుడు
ఆ తిన్నాం
కు పాపకాను అవి ఏ మేం తింటరు బయట తిండి తింటారా బాగా
ఉహు ఇంట్లోనే
ఇంట్లోనేన
ఏం చేస్తున్నవు
ఏం చేయలె ఖళీనే
ఉమ్ బి మీకు సిస్టర్స్ అయి ఉన్నారండి
ఆ ఉన్నారు అమ్మోలెట్లో ఉన్నారు నాక్ మ్యారేజ్ అయ్యంది
ఉమ్ ఆ పాప ఏం చేస్తుంది ఏం చదువుతుంది
ఉమ్ బైపీసి తీసుకుంది ఇంటరు
ఉమ్ ఎక్కడండి ఎ
మా ఊరు దగ్గరే
టెన్త్ లో బాగా మార్క్స్ వచ్చాయా
ఆ వచ్చాయి
ఉమ్
త్రీ సిక్స్టీ వచ్చాయి జస్ట్ పాస్ అయింది అంతే
బానే వచ్చినయండి
ఉమ్ బా పర్వాలే ఇప్పుడు బైపిసి తీసుకుంది ఎలా చదువుతదో ఏమో
ఉమ్
ఉమ్
ఉమ్
మీరేం చదివారు
మేం ఎబీఏ కంప్లీట్ అయిందండి ఉమ్ హ
చెప్పండి ఫ్రూట్స్ తే ఉన్నాయా తింటారా బాగా మీరు ఏమేమి ఫ్రూట్స్ తింటారు
తింటామండి అన్నీ ఫ్రూట్స్ అన్నీ ఫ్రూట్స్ తింటాం
అన్ని తింటారా
ఆ
దానిమ్మ అవి బాగా తినండి మంచిది
ఊ
అరటి పండు దానిమ్మ అవి తింటా ఉండండి మంచిది హెల్త్ కి
ఉ
మ్యారేజ్ అయ్యిందా మీకు
లేదండి
ఆ కాలేదా మీ ఊర్లో గుడిలు ఏమన్నా ఉన్నాయా టెంపుల్స్
ఉన్నాయండి
ఏమేం గుళ్ళు ఉన్నాయి
రాముల స్వామి గుడి ఉంది
రాముల గుడా మీరు వెళ్తారా
వెళ్తామండి మాకు కొంచెం దూరంలో మల్లమ్మ గుడి ఉందండి
మల్లమ్మ అమ్మవారి గుడా బాగుంటుందా
బాగుంటుంది
ఆ ఉత్సవాలు బాగా చేస్తార అమ్మవారికి అక్కడ అన్నదానాలు
బాగా చేస్తారు
భజన డ్యాన్స్ అలాంటివి ఉన్నాయా ఉ చెప్పండి ఎల్లమ్మ గుడి లేదు మీ ఊర్లో ఎల్లమ్మ శివాలయము అలాంటివి
అవి లేవండి ఎల్లమ్మ గుడి ఉందండి
అవునా హా
మీ ఊర్లో ఏమన్నా గుళ్ళు ఉన్నాయా
మా ఊర్లోన శివాలయం ఉంది ఎల్లమ్మ గుడి రాముల గుడి
బాగా చేస్తారా జాతర
ఆ చేస్తారు మొన్న చేసారు ఎళ్ళమ్మ జాతర టూ టైమ్స్ అన్నదానం పెట్టారు బాగా చేసారు డాన్స్ చేస్తామన్నారు పరిమిషన్ ఇవ్వలేదు వేయలా డ్యాన్స్ చేస్తామన్నారు పర్మిషన్ ఇవ్వలేదని సిఏ ఎవరో ఇవ్వలా చెప్పండి
చెప్పాలా
చెప్పాలా రాముల గుడిగడ బాగుంటుంది శివాలయం బాగుంటుంది వెళ్తా ఉంటాం సండే రామ్ అమ్మవారి గుడికి
ఉ
సోమవారం చేసే వాళ్ళము అలా మీరు ఎక్కడికి ఎళ్తారండి ఎళ్తారా గుడిలకి ఎప్పుడు ఎప్పుడు ఎళ్ళ్తారు
ఎల్తాన్
ఉమ్ చెప్పండి ఏ వారం ఎళ్తారు గుడికి
మేము మండే సాటర్డే గాని వెళ్తాం మండి
అవునా
నిన్న రీసెంట్ గా పెద్దమ్మ అవతల్లి గుడికి ఎళ్ళొచ్చామ్
పెద్దమ్మ తల్లి గుడిక బాగుండిదమ్ అమ్మవారి గుడి నేను వస్తాను తీసుకెళ్తారా అక్కడికి
ఆ తీసుకెళ్తాను కాయన్ నిలబెడితే కోరిన కోరికలు నిరవేర్తాయని
అవునా
అక్కడ చీరలు గూడా వేలం పాడుంటాయని బాగుంటాయి అమ్మవారి కట్టు అమ్మవారి
ఉ అవి కట్టుకుంటే ఆ కోరిక నెరవేర్చుకుంటే మంచిదా అవును
కోరిక నెరవేరిన తర్వాత ఆడ మనం ఏదోనా మ్ముకుంటే కోన్ని గాని ఏదన్నా కోస్ కోస్తామని
ఉమ్
అక్కడే కోసుకొని అక్కడే వండుకోవచ్చు అని
అయితే వస్తా మా హస్బెండ్ ఒచ్చాక వేరే చోటుకెళ్లి ఉన్నాడు వచ్చాక వస్తానండి అక్కడికి ఒచ్చాక హైదరాబాద్కి తీసుకెళ్ళండి ఓకేనా అమ్మవారి గుడికి హైదరాబాద్ లోనేనా ఉండేది అమ్మవారి గుడి ఉహు
ఎంబీఏ రిజల్ట్స్ వచ్చినాయండి మా బ్రదర్ది
అవునా పాస్ అయిండా అవును మ్ ఏం పార్టి ఇస్తారా
డబ్బులు నిన్నే అడిగిన అండి
ఉమ్ హ
పార్టి కోసాం వేయలేదండి
నాకేంటి పార్టీ
మీరే ఎయండి మీ దగ్గర ఉంటే వేయండి ఖర్చులకి డబ్బులు లేవు
డబ్బులు లేవంటార చెప్పండి
ప్పగానే మీ అత్తమ్మ ఇంకా ఇంటికి రాద
అత్తమ్మ బయటికి వెళ్ళింది వస్తది తోట దగ్గరికి ఎళ్ళింది ఎమ్ లెదండి నైట్ క ఏమి చపాతీన ఏం చేసుకున్నారు ఉప్మానా
ఇంకా ఏం అనుకోలే
అవునా మేమైతే బిర్యానీ కొద్దిగా ఉంది అత్తోచ్చాకా ఏదోకటి
హా
హ్మ్ నెక్స్ట్ టైమ్ నేను బిర్యానీ ట్రై చెయ్యాల
చేయండి తినేటట్టు చేయండి
మ్ తింటర్లేండి కొద్దిగ అస్తాది అత్తనడిగి చేస్తా